హలో ఉమ్ నమస్తే
ఏం చేస్తున్నారు మీరు
నేను బ్లౌజ్ ట్రైలింగ్ చేస్తాను ఈ రోజు రేపుఎ ఫెస్టివల్ కదా అందుకు వేరే ఆమ ఆ పాపది బ్లౌజ్ ఉంది అది బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను
ఉమ్ హు మీరు బ్లౌజులు కూడా కుడతారా
ఆ కూడితం అండి
ఉమ్ హు ఎంత తీసుకుంటారు బ్లౌజ్ కి మీరు
వన్ ఎయిటీ ఇంకా పెంచాలి ఆ అంతే అండి.
హు హు తిన్నారా?
ఆ తిన్నాము టిఫిన్ అటుకులు తిన్నా నేను
అటుకులంటే?
అంటే గరువుల్లాగా అటుకులని వస్తాయి పల్చగా అవి మామూలుగా ఆ ఆయి లో వేసి బొరుగులు గార్ల వేయించుకోవ చ్చు దాంట్లో బాగా చిన్నకాయ పప్పులు మామూలు పప్పులు వేసి మనము తెరవయకారం చల్లుకుంటే అటుకులు బాగా ఉంటాయి.
ఉహు హుమ్ మ్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా మీరేం పెళ్ళిళ్ళక పోలేదా?
మ్ ఏవి ఒక ట్వంటీ డేస్ అయింది మా ఫ్రెండ్ టూ ట్వంటీ ఇటీవలే మ్యారేజ్ అయింది. వెళ్ళాము వన్ వీక్ అంతా ఫంక్షన్లు బాగా మెహంది. వళ్ళది ట్వంట ఫైవ్ వే సిల్వర్ జూబ్లీ వీ కాపటి అదైనో
తిన్నావా?
పెళ్లికూతురు అమ్మ వాళ్ళకి అమ్మా, నాన్న కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది. చేసుకున్నారు మా పాపకి సైడ్ శ్రీ ఖపణయం అని అది కూడా డెకరేషన్ వచ్చేసి బాగున్నది గెటప్ బాగున్నది బాగా చేసారు. ఫోర్ డేస్ అంతా వాళ్ళ ఇంట్లో ఎరికి వెళ్ళడానికి సరేపోయింది. పోయింది మ్యారేజ్ ఇక్కడ్నే అయ్యంది.
ఉహు మీ సైడ్ పెళ్లి సాంగ్యాలు ఎట్లుంటాయి?
మా సైడు బా మేము వైశాస్ అండి. మాసైడు మా బాగా
మ్హు అంటే ఎట్లా చేస్తారు మీరు పెళ్లి ఎన్ని రోజులు?
పెళ్ళి అంటే ముందు పసుపు దంచుతాము. మంచి రోజు చూసి తరువాత రేగాండ్లు తీసుకొని బియ్యం చేయించి పెండ్ల మొదలు పిండిలు పెళ్ళి ము పనులు మొదలు పెడతాము కా పైన బియ్యం చేసిన తర్వాతనే నీకు మా పెళ్ళి పనులంటే చి చీరలకి మ బంగారికి అన్నిటికి వెళ్తాము. ఇంకా పెళ్ళికిముందంటే పెళ్లి కూతురు ఫంక్షను, మెహెందీ ఫంక్షన్ టన్ను సంగితు ఫోర్డేస్ రా గంక ఫంక్షన్లు అన్నీ ఉంటాయి బాగా చేసుకుంటాను.
ఉహు పెళ్లికూతురు ఫంక్షన్ ఎట్లా చేస్తారు మీరు?
వెళ్ళి కూతురు ఫంక్షన్ అంటే తోడు మా పాపని పెళ్ళిపోతురుని. తోడు పెళ్లికూతురిని కుర్చోబెట్టేసి వాళ్ళ ఇద్దరికి రమణీయులు పంచుతారు. ఎ వేసిన తర్వాత ఉమ్ పాప కు పం చేచ్చు రెండు నేలు అయిపోయిన తర్వాత మాధ స్నానం చేచ్చి
అ
మ పేరంటల్లు అండి మీరు
ఊహు.
కొంచెం వాయిస్ లోగ వినిపిస్తుంది. కొంచం దగ్గరగ పెట్కుంటారా ఫోను?
పెళ్లి కూతురు పేరెంటం అయిపోయిన తరువాత తెచనమలు ఉంటాయి. మా ఇళ్ళల్లో మంది బాక్సులు ఇచ్చేవాళ్ళు. బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు అది ఇస్తరు అవి ఇచ్చిన తర్వాత భోజనాలకు పిలుస్ భోజనం. భోజనాలకు పిలిచిన తర్వాత కొంతమంది.
పెళ్లి కూతురు ఫంక్షన్ లో కూడ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తార.
ఆహ్ పెట్టిన ఇస్తారు.
ఆహా ప్రతీ ఫంక్షన్ కి ఇస్తార మీకు.
ఉమ్ ఇస్తారు. నేను చాలా ఫంక్షన్ల కి ఏళ్ళాం కదా. మా రిలెటివ్స్ ఫంక్షన్స్. ఓ ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కి. ఆహ్ హు మేమంతా ఒక గ్రూప్ ఉం. గుడికి వెళ్తున్నాం ఎక్కడకెళ్ళిన అందరం. కలిసి వెళ్తాము.
ఉమ్ హు. ఇంకేంటండి.
ఇంక చెప్పాలండి.
ఆహ్ ఇప్పుడు చెప్పండి వినిపిస్తుంది.
ఆహ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్లి పెళ్లికని పిలిచుకుపోతారు. రిలేటివ్స్ని గానీ ఫ్రెండ్స్ని గానీ మేము గుడ మా. ఆహ్ మేము వెళ్తూ వాళ్ళ ఇంటికి పొయినం. అబ్బాయి వాళ్ ఇంటికి ఏల్ లేదు బయట కళ్యాణ మండపం వెళ్లాం. అక్కడ వాళ్ళు రథం చేసిన్రు తర్వాత మేము రిసెప్షన్ పెట్టాము. ఆహ్ రిసెప్షన్. మేమ్ వాళ్ళు వెకిల్ పక్కన ఆగి వెకిల్ లో నుంచి అక్కడ. ఆహ్ ఉమ్ అక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా. టెంపుల్స్ చూసుకని మళ్ళీ నైటుకని. మళ్ళా ఇంటికి వచ్చేసాము. నిన్న అంతా అక్కడనే ఉన్నారు. ఆహ్
ఉహు. ఉమ్ మికెమైన స్పెషల్ వంటలు ఓచ్చా.
ఓ కె తప్పులి నేను చాన బాగ చేస్తాను. కట్లెట్స్ అంటే ఇష్టం. చేయడం వచ్చు తింటాను బాగా.
ఎంత తింటారు మిరు.
ఎన్ని కడపుకు పట్టినన్ని తింటాం మేము ఎన్ని కావాలంటే అన్ని. ఎవరి కడుపుకు అన్ని కొంతమంది కొంతమంది రెండే తింటారు. కొంతమంది అయిదుఆరు తింటరు వాళ్ళ కెపాసిటీని బట్టి తినొచ్చు. తిండికి లిమిట్ అనే ఏం ఉంది.
ఆహ్ మీకేమన్న స్పెషల్గా వంటలు వచ్చేఏమన్న చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయండి అవి.
స్పెషల్గా అంటే యూట్యూబ్ చుస్తాం గద పిల్లలు ఏదన్నా వెరైటిగ అని అడుగుతారు యూట్యూబ్లొ చెసెది
వెరైటీ కాని కాదు మీరు రోజు చేసే వంటలలోనే మీకు ఏది ఇష్టం బాగా.
మా బాబుక్ అయితే మెంతిపప్పు అంటే చాలా ఇష్టము
ఆహా నీక్ నచ్చేది మీకు ఏవి అంటే ఇష్టం బాగా మీకు
వంటలు ఇష్ట వంటలా నాకిష్టమా
ఆ నీకే నీకే
ఇష్టం అంటే నేను ఎక్కువగా ఫ్రైడ్ రైస్ ఎం తినను బాగా పప్పుఎ ఎక్కువ ఇష్టపడతా నేను
ఉహ్
నాక్ ఫ్రైడ్ రైస్ లె అసలు పడవు మసాలాలు అద్ అంత అందుకే నాకు ఎక్కువ మేము తినాలండి మీ ఎగ్ కూడా తినరండి
ఆహా
ఉ నాకు ఎగ్ంటే కూడా అలర్జీ అసలకి నేను పిల్లలకు కూడా
అంటే ఎప్పుడైన్నా తిని చూస్తున్నారా మీకు అలర్జీ అని చెప్తున్నారు ఎగ్ అంటే
నేను దాన్ని చూస్తానే అసలు నాకు తినబుదే పిల్ల అప్పట్ నుంచి మా అమ్మ వల్లే పించాల అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడ ఎవరం తినము
పురుగులు కప్పలు బొత్తింకలు అన్ని తింటారు మీరు ఎగ్ కూడ తినకపోతే ఎట్లా
ఎగ్ తినకుంటే ఏం బ్రెడ్ ఉంటాయి మనం ఇంట్లో ఏవో ఒకటి ఐటమ్స్ ఉంటాయి దన్ని చేసుకుంటాము
అంటే ఇగ్గులో ప్రోటీన్ ఎక్కువ ఉంటది కదా అని
ఎగ్గు లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇష్టపడంది ఎలా తింటావు మీరి ఇప్పుడు తిననంటే మీరు ఏదన్నా మీకు ఇష్టం లేని తినమంటే తిం టారా తినరు కదా అట్లా ఎవరి ఇష్ట ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి ప్రకారం తింటారు
ఉహు ఇంకేమేమి తినరు మీరు
నేన్ గోబి రైస్ గోబీ తినను గోబీ రైస్ తినను నూడల్స్ తినను మ్యాగి తినను
న్యూడిల్సా న్యూడిల్స్ అంటే
అదే ఇట్లా స్ప్రింగుల్లాగా పాముల్లాగా ఉంటాయి కదా
ది నూడిల్స్ అవి
నూడిల్స్ అవేలేండి స్పెల్లింగ్ మిస్టేక్ మేం పెద్దగా చదువుకోలేము
ఉ హు
ఏ మా ఇంగ్లీష్ మీడియం కాదు అప్పుడు చదువుకుంన్నాం తెలుగు మీడియమే అందుకే ఏమైనా స్పెలింగ్ మిస్టేక్స్ వస్తా ఉంటాయి
అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి పలకడం మిస్టేక్ అంటారు దాన్ని
అదే ఆ పలకడం మిస్టేకే అండి ఉమ్ అది కూడా మీరు అట్లా పట్టుకుంటే ఎట్లా అండి
ఉ హు సరే అండి తప్పఐపోయింది క్షమించండి
అంత వొద్దులేండి మనలో క్షమాపణలు ఎందుకు
ఉ హు ఇంకేమన్నా చెప్పండి
బ్లౌజ్ కట్ చేసుకుంటున్నా ఇప్పుడు కుట్టల వాళ్ళకి ఫ్రీగానే ఇస్తానన్నాను ఇంకా వంట కూడా చేయలేదు బ్లౌజ్ కుట్టాల నేను కటింగ్ చేసుకుంటాను
మరి ఎట్లా అండి మీకు అసలు భయం ఉండదా టైం ఐతుంది ఇట్లా కుట్టివ్వాలి బ్లౌజ్
యాడ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కానీ ఏ పని పలకరు నైన్ కి లేస్తారు ఆ ఈ నైట్ అంతా
పి
పిల్లలకు భయం అనేదే లేదండి పెద్దలు ఏమన్నా కూడా మీ కాలం లో అట్లా మా కాలం ఇట్లా అని
అదైతే నిజమే అండి
మా మా మా తలం మేము ఉన్నప్పుడు మా తల్లితండ్రులే ఎట్లా చెప్తుంటే అట్లా వింటా ఉన్నాము కానీ పెదలు ఎదిరి రిచ్చి మాట్లా ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదండి పాతకాల పద్ధతు లేవంటే మన పాతకాల పద్ధతుల్ని ఇప్పుడు ఎట్లా అన్ని అనుసరిస్తున్నారు మీరు
మ్ మ్ సరే అండి అయితే ఉంటాను
ఉమ్ థ్యాంక్స్ అండి నో